హలో
హలో
హలొ
బాగున్నారండీ
ఆ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలే ఫస్ట్ అది వెళ్ళిపోయింది మాది
మాకు రాలేదండి
అవునా ఎట్లా రాదండి రింగ్ రింగ్ వస్తది కదండీ
రాలేదండి రింగ్ రాలే నేను మీరు ఫోన్ చేసిన వెంటనే నేను ఉండె అండి
అవునా వేస్ట్ పోయిందండి తిన్నార తిన్నారా అండి ఆ తిన్నాం తిన్నాం తిన్నాం అండి
ఏం జెశారు మీరు
మేమేం చేసామంటే చూడండి మేము అది తోట కూర అంటారు కదా అది చేసాను
ఎస్నా మేమున్న తోట
అది హెల్దీ ఫుడ్ కదా అండి అందు గురించే మా ఇంట్లో వీక్లీ వన్స్ తింటమండి కొంచెం
అవునా పప్పే
ఆ లేదు అట్టిగానే చేస్తారు మామ్మగారు ఏందీ రా బావ
ఆనియన్స్
ఓకే ఓకే సేం మా మమ్మీ కూడా అలానే చేస్తారు ఆనియన్స్ వేసి చేస్తారు
మేము చపాతితోని బాగా ఇష్టంతోని తింటాం తోటకూర
అవునండి చపాతితోటె బాగుంటది కాకపోతే మేం చపాతి లేవు డైరె క్ట్ అన్నంలో రైస్లో పెట్టి తింటామండి
అవునాండి మీరూ నాస్తా చెయ్యం రు ఒకటే పూట తింటరు కదా అందుకోసం మీరూ బాగాలావున్నరు
అమ్మీక్ బులావ్ బాబీ హెడ్సెట్
మ్యావ్
ఇంకా మీ పిల్
కొ కోన్ హోనా ఔర్ కహాసే లావు మె ఒ తీస్కె మ్ హలో కాల్ వేస్ట్ పోత్ మీకు అర్ధమైతలేదా అండి హలో